ఆ హలో ఆ వినిపిస్ చెప్పండి
పద్దాకలా అండి అండి అనకండి ఏదోలా ఉంది ఏదో ఒక పేరుతో అయినా అక్కా అయినాయ చెల్లైనా ఏదో ఒకటి పిలవండి
ఆ సరేనండి అయితే ఈ ఉప్పు పసుపు వేసి వే నీళ్ళలో కడగాల అండి ముం దు
ఉప్పు పసుపు ముందుగా ఉప్పేసి కడగాలి ఒకటి రెండు సార్లు కడుగి మాగా ఎర్రనీళ్లు పోయేదాక కడుకోవాలి
ఆ
కడిగిన తర్వాత ఉడికించుకోవాలి దాన్ని బాగా కొంచెం పసుపు నీళ్లు అవసరలే అవి కడిగిన తర్వాత అలాగే ఉంచుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించు కుంటే
ఉట్టిగనే వేడి ఏస్తే మాడిపోవాండి
దాంట్లో నీళ్ళు ఉంటయ్ నీళ్లు వస్తాయ్ ఊరుతాయ్ దాంట్లో నీళ్ళు ఊర్తయ్
ఆహా వేడిఏస్తే ఊర్తయ నీల్లు
ఆ అలా ఉడికించుకున్నామను కోండి దానిలో ఉన్నా నీస్ వాసన పోయిద్ది
ఆహా నీస్ వాసన వోతు
పోయిన తర్వాత కొంచెం మషాలా వేసీ ఉప్పు కా మళ్ళీ సరిపడ దానికు ఉప్పు సరిపోతే పర్వాలేదు సప్పగా ఉంటే కొంచెం ఉప్పు కొంచెం కారం మషాలా రొండు ఉల్లిపాయలు ఆ రెండు ఉల్లిపాయలు
అంటె నూనె
వేయ్యాలీ నూన్ నూనె కూడా వెేయ్యాలి
ఆ అవి పక్కన వెట్కొనీ
మ్
వేరే బౌల్లో నూనవేట్టి వేయాల అందులోనే వేయ్యాల
అందులో వేసినా పర్వాలేదు వేరే బౌల్లో వేస్కున్నా పర్వాలేదు
ఆహా అన్ని మసాలాలు
బ ఆ అల్లం ఉల్లిగడ్డలూ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పేస్టూ
ఆహా కొబ్బరి పేస్ట్ గుడ ఏత్తరా
ఆ వేసుకుంటే వేసుకోవచ్చు లేక్పోతె లేదు మనం తినేదాన్ని బట్టి
ఆహ వాసన్ రాదు గావచ్ వాసన రాకుండా ఉంటది ఓ
ఉడికించుకొనీ చేస్ స్తే వాసన రాదు కొబ్బరి వేసినా కొంచెం వాసన తగ్గుతుంది అంతగా వాసన అన్ మన దగ్గర ఏదీ దొరికితే అది
వేసుకోవాలె తర్వాత
ఆ మషాలా మొత్తం కారం మొత్తం కలుపుని పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకొనీ ఆ మషాలాలు మొత్తం ఉడికేదాకా ఉంచుకొని కూర కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని దించు కుంటే బాగుండిద్ది
అంటే ఇందులో చింతపండు పులుసు వేయరా అండి
అదీ పులుసు నేన్ చెప్పింది కూర కదా
ఆహా ఫ్రై వేపుడు
వేపుడు కాదు మాములు క కర్రీనే అది పుల్సు వేరే లా ఉండద్ది కొంచెం పుల్సు పెట్టుకొని ఏ అది కొంచెం రసంలాది పెట్టుకుంటే అదీ
అహ
రొయ్యల్ పుల్స్ అయిద్ది ఆ రొయల్ పుల్స్ అయిది మేం నేన్ చెప్పింది రొయ్యల కర్రీ
సరే టమాటాలు అవసరం లేదా
టమాటా అవసరం లేదు మనం చికెన్ ఎలా వండు కుంటాము అలా వండుకుంటే సరిపోతుంది
హుహు కాకపోతే ఇట్లా ఉడక పెట్టడం వల్ల వా
వాసన పోతుంది వాసన రాదు
అయితే నేను ఇట్లా ఉడకబెట్టి ఎప్పుడు వండలేదండి ఇట్లా వా
ఒకసారి ఉడకపో ఆ ఉడక పెట్టీ పెట్టేడప్పుడే దాని వాసన మొత్తం పోయిద్ది ఉడకున ఉడక పెట్టేటప్పుడు వాసన వస్తుండేదిగా అది పోతుంది కూర వండిన తర్వాత ఆ వాసన పూర్తిగా పోయిద్ది
అదే మీరు ఎప్పిన విధానంలో వేస్తే వాసన రాకుండా ఉంటది
ఆ అవును కొంచెం వాసన
ఏ పులిసయినా కూడా ఇట్లనే చేసుకోవచ్చు కదా
కాకపోతే దాంట్లో కొంచెం నిమ్మపండు రసం వేసుకుంటే అది పులుసఇద్ది కొంచం రసంలా ఉంచుకుంటే
చింతపండు రసం అన్న నిమ్మకాయ రసం అన్న పిండుకోవాలి
నిమ్మకాయ వేస్తే అది కరిగనే అయిద్ది కట్గా అది పుల్సవ్వదు చింతపండు వేస్తేనే పులుసయ్యుద్ది
చూడాలి ఇట్లా వేసి చూడాలి ఎట్లుంటాదో చేపల పులుసు కూడా వాసన వస్తది కాని న
అంటే ఎప్పుడు మీరు ఉడక పెెట్టలేదు అంటున్నారు కదా ఈసారి ఉడక పెెట్టి చెయ్యండి బాగుండిద్ది
ఆ అదే అదే చూడాలి ఈ సారి చేస్తే ఖచ్చితం
ఫ్రై అయినా ఉడక పెెట్టుకున్న తర్వాత ఫ్రై చేయండి బాగుండిద్ది
ఇది పచ్చిరయలు తొందరగా ఉడుకుతది కదండి
అవును తొందరగానే ఉడికిపోతాయి ఒక్క ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి
ఆ
అ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ మసాలాల కోసం ఉల్లిగడ్లు పచ్చిమిర్చి అయి మొత్తం కోసుకొని పెట్టుకొని ఇంకో బాంండీలో వేసి వేయించుకొని అయి ఉడికించుకున్న రొయ్యలు వేసిన అలా చేసుకున్నా బాగుండిద్ది ఇలా చేసుకున్నా బాగుండిద్ది
లాస్ట్కి వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఉడక పెట్టుకున్నాం కాబట్టి
అవును మసాలాలు అన్నీ ఉడికి ఫ్రై చేసుకొని బాగా అవి బాగా కాలిన తర్వాత కొంచెం దోరగా కాల్చుస్తారు కదా అ వేగించుకున్న తర్వాత అవి వేసుకున్నా బాగుంటది కాకపోతే దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కలుపుకుంటే బాగుండేది కొత్తిమీర ో దాని స్మెల్ మొత్తం పోయిద్ది
ఈసారి వేసినప్పుడు మీకు ఫోన్ చేస్తా మళ్ళీ చెప్పాల నాకు
ఆ తప్పకుండా చెప్తాను మీరు చేసుకుని తింటానంటే మీరు ఇంకోసారి నాకు దీనిలో పెద్ద రొయ్యలు ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉండే చిన్న రొయ్యల కన్నా
పెద్ద రొయ్యలా అంటే పచ్చి రొయ్యలే పెద్ద రొయ్యలు కదా
పె పచ్చి దాంట్లోనే కొంచెం సైజు పెద్దవి ఉంటాయి
ఇట్లా తోకలు లేసి ఉంటాయి కదండి దానికి
ఓ మన వేలు సైజు వేళ్ళలో ఒక పెద్ద సైజ్ ఒకటి ఉండిది. చిట్కిన వేళ్ళ సైజ్ ఒకటి ఉండిది దానికన్నా చిన్న సైజు ఒకటి ఉండిద్ది
అమ్మ మూడు రకాలుంటాయా నాకు దెలియనే తెలేదు.
చాలా రకాలు ఉన్నాయి వీటిలో
ఆ కాకపోతే ఈం ఎండి ఎండ పెట్టి రొయ్యలు ఇలా బొమ్మడిలాని
ఉ ఆ అవి అవి కూడా మనకు సముద్రం దగ్గర కదా వస్తుంటాయ్.
ఆహా మీకు సముద్రం దగ్గరని మీకు ఎక్కువ
మ ఆదివారం రొయ్యలు వస్తూనే ఉంటాయి. చేపలు, రొయ్యలు, పీతలు మొత్తం వస్
కానీ అవి పచ్చిరొయ్యలు అక్కడ కాస్ట్ బాగుంటాయండి మీ దగ్గర ఎంతుంటాయ్
మా దగ్గర కేజీ లెక్కన అలా ఇస్తారు అర కేజీ వందరుపాయ లు నూట యాభై రూపాయలు అలా ఇస్తారు
ఓ ఇక్కడ పావు కేజీ నూట ఇరవై అండి
ఆ మాకు ఇక్కడ అర కేజీ వస్తయ్
మీకు సముద్రం దగ్గర ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉండదు
అవును దగ్గర కదా అందుకే రేటు తక్కువ పడిద్ది. ఏ సైజు సైజులు కూడా వస్తుంటాయ్
ఆ అందుకే అన్నీ మీకు బాగా తెలుసు అట్లా మీకు సైజులు వస్త అంతే మాకు ఇట్లా మీరు అన్నారు జూడు పెద్దదని ఇట్లా వేలు సైజ పెద్ద వేలు సైజే అవే సూసినా నేను ఇంక తిన్నే చూడలే అసలు
చిన్నవి చాలా చిన్నవి కూడా వస్తాయి రొయ్య పట్టుకు యూజ్ చేస్తారు చూడండి అది కూడా వస్తుంటాయి
ఉ ఈ పండక్కీ ఇట్లా నీసు వండుకోద్దా అండి మీరు
లేదండి ఒండుగోం పది రోజుల దాకా రేపు కాకుండా ఎల్లుండి వండుకుంటాం ఈ పది రోజులు కూడా ఇలా నీసు అనేది తీసుకోం చేపగాని మాంసం గాని ఏ బుడ్డు గాని ఏది తీసుకోము
కానీ ఇట్లా ఉపవాసం మొక్కుకున్న వాళ్ళు మామూలుల్లు తినచ్చా అన్నం
మొక్కుకున్నల్లు కాదు మే మేము చావుడి కింద కొంచెం ముఖ్యమైన వాళ్ళం
ఆహా
అది మెయింటెనెన్స్ చేయడానికైనా దేనికైనా కొంచెం మేం పట్టించుకొని చే చేస్తుంటాం
అంటే మీ ఆ ఆచారం అనేది మీరు పాటి
ఆ అందరూ తిన్ తినరు అంటే తింటారు కొంతమంది మేమైతే ఈ పది రోజుల పాటు అసలు దాని జోలికి వెళ్ళం. కోయడం గాని తినడం గాని చెయ్యం
ఆ మీరే ఇలా పెద్ద లెక్క ముందుండి
ఆ ఇలా పది మం అలా ఉంటారు వాళ్ళు కుడా తినరు
ఆహా అట్లుంటారు కాబ
ఊర్లో అంటారు తింటారు కాక్పోతీ ఈ పండుగ జరిపే పెద్దలు కొందరు ఉంటారు కదా వాళ్ళు సంబంధించిన మా మాత్రం తినరు
ఓహో మీ మీ కుటుంబం తరపున ఇట్లా జరిపిస్తారు కా
ఆ
మ్మ్ హు
కి మా పిల్లలు మా చె హా మేనత్త, మేనత్త పిల్లలు వచ్చారు.
అందుకే బాగా అల్లరి విన్పడుతుంది పిల్లల్ది.
ఉంది
మంచిగుంటది అట్లుంటే అందరు కలిసి పండగ చేసుకుంటే బాగా అనిపిత్తది కదా
అవును
ఓ పిల్లలు బాగా ఆడు కుంటనట్టు ఉన్నరు కదా సౌండ్లు వినిపిస్తున్నయి. ఆట అంటరు ఫస్ట్ కొట్టుకోవడమే కొట్టుకోడ్తోటె ఆట స్టార్ట్ అయితది.
కొట్టుకోవడం లేన్దే ఆట ఆడుకోవడం లేదు.
ఆ అలా తృప్తి ఉండదు కొట్టుకోవాలె ఆడుకోవాలె మనం చూత్తే వాళ్ళు గొడవ పడ్డట్టు ఉంటది మళ్ళీ కొద్దిసేపటి చూత్తే వాళ్ళు ఆడుకుంటా ఉంటరు మం
హాయిగా వాళ్ళంత హ్యాపీనెస్ దేన్లో ఉండదు మనకు అన్ని బాధ్యతలు
అవును చిన్నపిల్లలప్పుడే మంచిగుంటది అప్పుడు వాళ్ళకి అదే కష్టం అనిపిత్తది కని అదే దానంత మంచి జీవితమే లేదు ఇగ ల లైఫ్ ల
ఆ వీళ్ళకి ఇది కష్టం మాకు లైఫే కష్టం. దమా ప దో పానీ
ఆ వాళ్ళకి అది కష్టమైతది స్కూల్ కెళ్ళాలె చదువుకోవాలనిపిత్తది.
హ్మ్ హు ఏం కొట్టుకుంటున్నారు నా ఇద్దరు పిల్లలైతే
హ్మ్ హు
మిమ్ మొన్నేమో రెండు రోజుల్ కింద మా పెద్దమ్మాయి చిన్నమ్మాయిని నేడితే ముక్కు మీద దెబ్బ తగిలింది.
అయ్యో పెద్ద దెబ్బ తాకిందా
ఆ ముక్కు మీద రాళ్ళు కుచ్చుకొని ముక్కు వాసింది.
ఈ చిన్న పిల్లలు కొంచెం పెద్ద గయ్యే దాకా ఇంతేనండి కొంచెం బాగా జాగ్ర
రెండు వేళ్ల మధ్యలో ఏ చీపుర్ పుల్ల ఉండిది కదా అది గుచ్చుకొని చీమ్ బట్టి కాలు వాసింది పెద్దమ్మాయికి
అయ్యో
ఇద్దరు రెండు పంచర్లు ఎసుకొని కూర్చున్నారు సాయంత్రం వాళ్ళ నాన్న వస్తే ఏమంటారో నన్ను
అయ్యో ఏం కాద్లెండి తగ్గుతది సరేనండి ఉంట
సరే అండి ఉంటాను